హలో
హలో
హలో
ఏం చేస్తున్నావ్
ఏంలే పడుకొని లేచా ఇప్పుడే
అవునా సినిమాకేళ్తా అన్నావ్
లే వెళ్లలే ఓపిక లేకుండా ఈరోజు
మొన్న ఏదో ఎళ్ళినా అన్నావు కదా
నేనా మొన్న జిగ్రీష్ మూవి సినిమాకెళ్ళినా
జిగిరిసజా
ఆ
బాగుందా
వాణి నలుగురు స్నేహితులు ఉంటది మొత్తం కథ అందులో ఒక ఆయనకి క్యాన్సర్ ఉంటది
ఒక ఆయనికి
క్యాన్సర్ ఉంటది బాగుంది చాలా సూపర్ ఉంటది కామెడిగా మళ్ళి కథ గూడా చాలా మస్తు
అరే ఆ జిగ్రీస్ అంటే అదే గదా వాళ్ళు గోవాకు పోతారు
మ్ అదేముంది
ఆ మంచిగున్నది అవును
అందులో కార్తిక్ది చాలా అసలు ఫన్
కార్తిక్ అ కామెడీ గాయ్ గదా హ అవును మస్త్ ఫన్ని ఉంది
మనం గూడా పోవాలా ఇట్లా ఎప్పుడెనా
పోవాలే పోవాలే పోదం ఇంకేం ఇంకేం మూవీస్ చేసినవ్ హాలిడేస్లా
అది ఒకటే చూస్తున్నా ఇంకేం చూడలె న మీషన్
నేను చాలానే చూసిన మ్ పేరు గుర్తొస్తలేదు ఒక నిమిషం మన్నే అ జాలి ఎల్ ఎల్ బి త్రి అని ఒక సినిమా
కొత్తగా
అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయ్యింది వోచి రిలీస్ అయి
ఉ
ఉ లాయర్స్ ఉంటారన్నమాట ఇద్దరు లాయర్స్ దీనికి సీక్వెల్ ఉంటది ఇది జాలి జాలిఎల్ఎల్బి ఒకటి జాలిఎల్ఎల్బి రెండు ఇంగా జాలీ ఎల్ ఎల్ బి ఇది థర్డ్ పార్ట్ ఇది సీక్వెల్ అన్నట్టు
మూడు ఉన్నాయా
అ సెకండ్ దాంట్లో అక్షయ్ కుమార్ ఉంటడు
బాగుంటయి
మస్తు కామెడీ ఉంటది అక్షయ్ కుమార్ ఉంటే మాత్రం జాలిఎల్ ఎల్బి టూ చూడు బాగుంటది ఇంగా జాలిఎల్ ఎల్బి త్రి ల్నేమి వీళ్ళి ఇద్దరు జాలి ఎల్ఎల్బి ఎల్ఎల్బి వన్ ల హీరో
ఎందడి
ఆ
ఇంకేమేమి చూసినవ్
ఇంకా అస్సిీ అని ఒకటి తాప్సి పన్నుది
దెయ్యం మూవీ ఎం
కాదు కాదు అదిేంటంటే చూడు బాగుంటది
కథ చెప్పు కొంచెం
అంటే కథ చెప్తే ఇంట్రెస్ట్ పోతది నువ్వు చూస్తే అర్థమౌతది మంచిగా ఉంటది ఇంకా వేరే సినిమా చూసినాగు చెప్తా సేవ్ ద టైగర్స్ చూసినవా
ఏది ఇది రెండోదా మొదటిదా
సరీస్ రెండోది రెండోది
రెండోది చూడలే మొదటిది చూసిన చూస్తా ఈరోోజు నాక్కూడా పిచ్చి లేస్తుంది
ఎందుకు
ఏ ఏమై టైం పాస్ అయిత లేదు ఇంకా సినిమాలే ఒకటి సినిమాలు తీసుకుంటేముంది పొద్దు గడుపుతున్న
మ్ అట్లయితే అ ఏండ్లచుడు ఈమొన్న సినిమాలు బాలీవుడ్ల మంచిగుంటాయి హిందీ సినిమాలు
నాకు హిందీ రావు తెలుగు సినిమాలే చెప్పు ఏవైనా చూస్తే కొంచెం
తెలుగు సినిమాలు కొత్తగోచ్చింది చుడు మా బెహన్ అని
మ్
మా బెహన్ అని కొత్తగొచ్చింది అది చూడు
మ్ చుస్
ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా పాత సినిమాళ్ళేక్కఉండవు
అంతే కదా
మ్ ఆ పాత పాటలు కానీ అలా డైరెక్షన్ కానీ
అవు ఈ సినిమాలు ఏదో అన్నిీ ఒకటేలాగా అనిపిస్తాయి కథలన్నీ
అ అన్నీ ఒకటే చుట్టు తిరుగుతాయి కథంతా ఒకటే
అదే పాతదాంట్లో పాతదాంట్లో కుటుంబ కలయి కలు అన్ని మంచిగుంయి మ్ త్తమన్ని ప్రేమికులు సినిమాలే ప్రేమ సినిమాలే ఉంటాయి లేదా దయ్యం సినిమాలు
అ మళ్ళా దెయ్యం సినిమాలళ్ళ కూడా కథ ఒక్కటే
ఆ అదే అంట
ఏం కొత్తగా ఉండదు మళ్ళా
ఉ
హీరో హీరోయిన్లు అయితే హీరో హీరోయిన్ లేచిపోతారు లేకపోతే అల్ల ఎగ్ నచ్చావ్ కట్టుకుంటారు లేకపోతే వీళ్ళని ప్రేమిస్తాడు ఇవే ఉంటది
ఊ
నువ్వు అంతలోని కథ చూసినావా జయప్రదది సూడు మంచిగా ఉంటది అది మొత్తం ఫీమేల్ సెంట్రిక్ మూవ్ ఆ సినిమా అన్నమాట
ఉ
మొత్తం ఆమె గురించే అంటే ఆమె జీవితం ఎట్ల అయిపోయింది ఆమె ఇక పెళ్ళి చేసుకుని ఇంకా పెళ్ళి చేసుకుందాం అనుకున్నది రెండు సార్లు కానీ పెళ్ళి చేసుకోదు ఇంకా చేసుకోలేదు ఇంకా కుటుంబ బాధ్యతలు అట్లా వచ్చేసినై ఆమె మీదకి
అదేలే
ఉ ఇంకా వాళ్ళ అన్న రజినీకాంత్ సినిమాల
ఉహు ఇంకా స్లో అయిపోయినాడు రజనీకాంత్ మూవీ ఇంకా సినిమాలు తీస్తున్నా
ఉ పెద్ద పెద్ద కథలు ఏమైనా ఉన్నాయేమో
ఇంక్ హీరోలంతా రాజకీయలాకి వస్తున్నారు రాజకీయలు
ఊ ఇంకేమన్నా ఉన్నాయి మళ్లీ కానీ ప్రభాస్ సినిమాలు మస్తు ఉన్నాయి
ఉ
రెండు వేల ఇరవై ఏడులా
అట్నా ఇప్పుడు కొత్తగా తీసిన కదా మషినే
ఉ
త ఏం తీసినాడు
కల్కి
అది కొంచెం మొత్తం గుద్దుకున్నోడే ఉంది
కానీ మంచిగా ఉంది
చూడలేదు నేను గాని మీదేదో రామ్ చరణ్దిది కొత్త సినిమా వస్తుంది కద ఆది చూడాలి రిలీజ్ ఇంకా కాలినట్టుంది
అయింది బాగుంది అంటున్నారు
ఉ
సోడాలి ఇగ
ఇంకా పోవాలి కదా అంతే ఇంకా పోతే దానికే పోవాల్సిందే
పో మరి ఇంకా ప్రభాస్ సినిమాలు ఎప్పుడు వస్తాయో ఏమో చూస్తున్న వస్తే పోవుడే
తీస్తుందా ఇప్పుడు ఏమైనా
ఆ
ఇప్పుడ ఏమన్నా చూస్తున్నారా కొత్త సినిమాలు
షూటింగ్ అయితుంది కానీ రిలీజ్ ఏమి లేవు
ఆ
ఈ సంవత్సరంలో అయితే ఏం లేవు
ఆ
ఈ సంవత్సరంలో అయితే ప్రభాస్ సినిమాలు ఏం లేవు అన్నీ పాతవి చూసుకుంటూ కూసోల
పాతయి ఏం నా కొత్త వాటికాన్న
డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఇంకా బాగుంటది
అ
డార్లింగ్ కన్నా డార్లింగే మంచిగా ఉంటది ఇంకొకటి
మిస్టేక్ పర్ఫెక్ట్ బాగుంటది
ఆ అల్ల కాజల్ యాక్టింగ్ బాగుంటది మంచిగా మల్ల వాళ్ళ జంట బాగుంటది సినిమా ఏ సినిమాలు తీసినా మంచిగా ఉంటది
ఇంకా రకుల్ చేసుకుంటాలేడు
హా
పెళ్ళి చేసుకుంట్లేడు ఇంకాన్నా
ఇ మనకి ఎందుకులే ఇంగా ఆయనిష్టం మీయ సినిమాలు మాత్రం మంచియి తీస్తే చాలు మనకి మంచి మంచి సినిమాలు ఇచ్చి మంచి మంచి హిట్లు ఇచ్చి
హ హ
దేనికన్నా పోవ లింగ
పాత కాలంలో జగపతి బాబు వాళ్ళ మూ వాళ్ళ సినిమాలు బాగుంటుండే
ఆ అవును ఇప్పుడు టీవీలలో వస్తున్నాయి కానీ ఆ
అ
ఇప్పుడు వస్తేనే టీవీలల్ల కానీ అవి అవి వస్తలేవు అన్నీ వచ్చినాయి మళ్ళా మళ్ళ వస్తున్నాయి
ఇంకదే టీవీల వారానికోసారా రిపీట్ అవే ఎస్తాడు మ ల్ల ఎషినయే ఎస్తడు
ఆ అమ్మో ఒకటో తారీక్ చూసినావాను
మంచి వచ్చినాయి
ఆ అదైతే రెం నెలకి రెండు మూడు సార్ల ఎస్తడు
అఓహ కానీ బలే ఉంటాది నిజంగా చాలా మంది జీవితాలు అట్లానే ఉంటాయి
టె కదా
ఒకరి మీద మొత్తం రోజ నడవాలంటే ఏడైతది
ఆ ఉంటరు ఇంగా అట్లా కూడా
సరేనా మరి ఉమ్